హలో
ఆ హలో
ఏం చేస్తున్నారు తేజ గారు
ఏం చేయట్లేదు తస్లిమ్
వచ్చిందే మరి నాకు
ఏమోనే పాపం వాళ్ళకి రాలేదు
అదంతా నా లక్కులే
అబ్బో
నీకు టాస్క్ల్ లేవా
ఈ ఫోన్ ఏ ఫ్రెండ్ ఇది రాలేదు మే నాకు మా మరి మీరు అందరు చేసిన మరుసటి రోజు నేను ఫామ్ ఫిల్ చేసినా మరసటి రోజు చెప్పారు
ఉమ్ సరేలేే
యు వేష్ట్ ఫెల్సో అంతా నాకు నెక్స్ట్ డే చెప్పన్నారు
లేట్ అయిపోయిందా
ఆ ఆ రోజు వరకే అని అను ఉన్నారు అని చెప్పి కుట్టా నేను మళ్ళా
ఏం చేస్తున్నావు
ఏం చేయలేదు
చదవాల డెవలపర్
చేయి వచ్చా బట్టలు ఆరేసి పడుకొని ఫోన్ చూస్తా ఉన్నా మా రూమ్ మేట్ వెంట్ టూ మదనపల్లి
ఎందే మీ రూమ్ వాళ్ళు బలే పోతారు కదనే స్వా
ఒకరేందే మేమిద్దరమే ఉండేది రూమ్ లో
అయినా ఎప్పుడు చూసినా అక్క వాళ్ళు వాళ్ళయినా బాగ పోతున్నారు కదా
అక్క వాళ్ళు ఫోర్త్ పోర్ టూ లోనే అంతగా తిరిగింది
ఉహుమ్
ముందు అందా రాత్రికి లేదా ఫోర్ టూలో బా తరిగినారు
ఇప్పుడు మీ రూమ్ లో ఉండేది ఎవరు తెల్లం
ఇక అను నేను ఇద్దరమే
మన ఇయర్ ఏ నా పాపా
ఆ సి ఎస్ ఈ
ఆమ్ మీరిద్దరే అయితే
ఆ ఇంకా రెండు బెడ్ లు ఖాళి
రూమ్ ఫ్రీ గానే ఉంటుంది
ఆ ఎవరైన్నా వత్తరా కదా ఇంకా
ఎవరు రారులే రాకపోతే నే
ఆ మేము అదే అనుకుంటున్నాం కానీ ఇంక ఫస్ట్ ఇయర్ సర్లే ఎవరైనా వస్తారేమో అని అనుకుంటున్నాను
తినే కేలాలా
ఇప్పుడే నా పాప ఎప్పుడు సిక్స్ థర్టీకి స్టార్ట్ అయింది మదనపల్లికి
ఆ పాప వచ్చేంత వరకు ఉంటావా
ఇంకేం చేయాలా
నీకు ఆకలి వేస్తే నువ్వు పోయి తిను
అ అట్లా పోలేనులే
మళ్ళీ గొడవలు అయితాయ మీ అట్లా చెప్పకుండా తినేసి వస్తే
అట్లాగా ఇంకా మా అంటే రోజు కలిసిపోయి తింటాం కదా
ఉ
ఎట్లా ఆవాప వదిలేసిపోతేా ఎట్లా అండదు
ఈ టైమ్ లో పోతే మళ్ళీ ఎప్పుడు రావాల అన్నయ్య
చూ అసలు ఫోర్ కు వచ్చింది కాలేజ్ నుంచి అప్పటి నుంచి పోవచ్చు కదా
ఆ అది బస్ లోనేేనా
ఆ బండి లేదంట వాళ్ళ ఫ్రెండ్ దగ్గర
అ
అందుకు బస్ లో అయింది వచ్చేటప్పుడు మళ్ళా వాడిసి పెడతాడుంటైడికి
హ
బస్సు లో కాని ఆటోలో ని వాడిడి వరకు వచ్చి ఇసిపట్టేసి వెళ్తాడు మళ్ళా ముందే పోయిండొచ్చు కదా అంటే ముందు పోతే వాడికి ఫైవ్ వరకు వాడు కాలేజ్ లోనే ఉన్నాడు వాడు మళ్ళా బస్సు లో వెళ్ళ అంటే వాడికి కాలేజ్ బస్ లో అనమాట వెళ్ళ తలక ఫైవ్ ర్టీ టీ సిక్స్ అట్లా అవుతుంది కదా అందుకు పోలేదంటే ఆ పెళ్ల్లి ఒక్కటే తిరగాలనేసి ఇప్పుడైతే అడిపోయినప్పటిక ఈ పాప ఆడిపోయే టైం వాడు అక్కడికి వస్తాడు అన్న నుంచి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళలి త్రీయేస్ మళ్ళా ఇట్లా వచ్చి తీసి పెట్టేసి వెళ్తాడంటడి
ఊరికి తిరిగకపోయినారా ఇప్పుడు
లేదువే డిమాట్కి వెళ్ళింది వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్తాంది మన్నాడు వాళ్ళ మమ్మీ పాప వాళ్ళ తమ్ముడు మొన్న ఈ మధ్యనే వన్ వీక్ బ్యాక్ ఇంటర్ కాలేజ్ జాయిన్ అయ్యాడు విజయవాడలో
ఆ
సో అక్కడికి వెళ్తాంది అందుకు ఇంకా డిమార్ట్ క వెళ్ి ఏంటో బుక్స్ ఇంకా వాడికి ఏమన్నా స్నాక్స్
ఆఓహో
మొన్ననే పొయి ఏందో కొనుక్కొచ్చిందన్నీ మళ్ళా ఇప్పుడు పోయింది
అది మదన్పల్లిలో ఏదో రోడ్ ఏం రోడ్ో గుర్తుకు లేదు అ చెప్పుల్ చీపుగా అదిొరుకుతాంట కదా మంది
ఆర్ ఆర్ స్ట్రీట్
ఆర్ఆర్ స్ట్రీట్ కాదులో ఇంకోటి సి సీతో స్టార్ట్ అయితుంది ఏదో
కటీ అమ్మా
సిటిఎం రోడ్ ఇది ఇదిగ ఐ అ వచ్చింది కదా ఆడ కూడా ఒకటి ఉందా ఆ ఆహా అది కూడా కాదు
ఆర్ ఆర్ ఆర్ఆర్ స్ట్రీట్ లోనే వే చెప్పులు అన్నిీ చీప్ గా దొకు క అనేది
ఉంది కదా ఆ పిల్ల చెప్పింది మున్న పోయి హండ్రెడ్ రూపీస్ కి ఒక జత తెచ్చుకుంది బా న్నాయివ డైలీ యూస్కి పనినికిొస్తాయి
ఆర్ ఆర్ స్ట్రీట్ లోనే వే, అది చర్చి పక్కన ఆ స్ట్రీటే అది.
కాదువే, నేన్ అడుగుతాలే ఆ పిల్లని మళ్ళీ, ఈ ప్లేస్ ఏదో.
ఓకే ఒకే.
ఉమ్, ఏం బెట్టింటారు మీకు పీజిలో.
ఏమో నే, మేబి మోస్. ఆ చపాతి అయి ఉండచ్చేమో, అనుకుంటున్నాను నేను. అది నమాల్ లేక సావాలి ఇప్పుడ్ నేను.
ఏమంత గట్టిగా ఉంటుందా.
కొంచెం, ఒక్కొక్కసారి గట్టి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఒకోసారి మెత్తగాంటాయి. అయినా గు కూడా నప్పా పాల నొప్పి అన్నావ్ కదా, కొంచెం కష్టమే అవి. చపాతీని
ఉమ్, కాదు కుట్టికి ఫోన్ జేసిన
చేసినవా, ఆ ఆ
ఫోన్ చేసినావా అనడు
సేయ్లేదే వే ఈవినింగ్ ఏమో, ఆ అప్పుడే బ్రేక్ లోనే కదా లక్ష్మి కాల్ చేసినినింది.
బ్రేక్ లోనే చేసిందా, ఆ బ్రేక్ లో ఏమో చూడలేదు వే నేను. లేదు ఇంటి, రూమ్ కు ఓచ్చిన తర్వాత మేము ఏమన్నా చేసినావా అని అడిగిన.
ఆహా చేయలేదే, ఏం జేస్తా ఉంటుందో అని అది. మెసేజ్ చేయి
రేపు ఒకవేళ సాటర్డే ఉంటే, అది కూడా ఊరికి పోయి, మా చెల్లి నీ ఓదిలి పెట్టి, ఓస్త్ వచ్చిండు నేను కూడా అనింది. రేప్ ఫ్రైడే కదా ఇంకా.
ఏంటి
అదేవే పలంనీరుకి పోయ్యి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ చెల్లిని వదిలి పెట్టేసి వచ్చింటా అని జెప్పింది. ఆ వాళ్ళక్క చెప్పిందంట, అక్కడ కొంచెం బావుంటుంది. వాళ్ళ నాన్న అరుస్తాడు గదా ఇంట్లో. అందుకు, బస్సు ఎక్కిచ్చేయి అని జెప్పిందంట. అందుకు
అవునా.
ఉమ్మ్
ఎప్పుడు, ఇప్పుడ ఇప్పుడు మెసేజ్ చేసావా దానికి
ధనమే చెప్పింది, నిజంగానే మొన్నా లేదు లే నాకు తెలిసి పోయి ఉండదు, రేప్ ట్రైనింగ్ గ్ ఉంది కదా దానికి.
ఎగ్జామ్ ఉన్నా
వే అవున్ వే, రేపు ఎగ్జామ్ ఉంది గదా.
ఇంగెందుకే నన్ను సదివినవా అనింది.
హలో, హే ఎన్న వాయిస్ బ్రేక్ అయితాంది వే.
నీదే
ఉమ్ చెప్పు.
ఏడ కుర్సొని ఉన్నావో ఏంటో నువ్వు నెట్టు రాకుండా
నేన్ టెర్రస్ పైన తిరుగుతా మాట్లాడతాన్నవే
దుకేయ్ అడీ నుంచి
ఆ లే నాకు బతుకాలనీ ఉంది వే
అబ్బా బా బా బా
ఏమే ఉండకూడదా నాకు బతికే హక్కు లేదా
ఏం చేస్తాం చెప్పు
రా నువ్వు చచ్చిపోదు రా అయితే నువ్వు మీ టెర్రస్ మీద నుంచెక్కు నేను ఓకే టైం కి పడి సచ్చి పోవాలా
నేన్ రెడి
ను అంగల్ ను మొత్తం అళ్ల ఇద్దరు ఒకే వేరే వేరే పీజీ లో నుంచి దూకి చచ్చిపోయినారు ఒకే
నాకు బతుకు మీద ఆశ లేదు సార్
నువ్వే అట్లా చెప్తే డెవలపర్స్ అట్లా చెప్తే మాలాంటి పిల్లలు ఏమి ఆయిపోవాలా
నువ్వు అగు ఇగ
రేపూ ఎక్సామ్ చూపి ఇట్డి నాకేం రాదు
ఒసేయ్ ఇదేమి మహేష్కెళగా నాకు రాదేమో మంగటివి
నిజంగా మాంగటివి ఫస్ట్ డే చెప్పింది కొంచెం అర్ధమయింది వే ఫస్ట్ డ చెప్పిందయినా కొంచెం అర్థమయింది. ఇంకా నిన్న నిన్న కాదు నిన్న నే రా అల గాదా మొన్న ఇప్ప గేట్టు పుట్టు అ పోస్ట్ చెప్ అంటున్నాడు కదా అదైతే ఏంది ఏందో చెప్తున్నాడు అయిపో నాకు ఏమి అర్ధం కాలే
అట్లే గాని రేపు
హ్
మాంగడిబి ఒకటి అడుగుతాడు అవి కూడా రావే నాకు అసలు వి అసలు చూసినావా నేను రాయడం నాని చెప్పడం గాని ఆయనకు ఆన్సర్లు ఏమన్నా ఇవి ఇట్ల
నీ వీక్లో అంటే నువ్వు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తావు నువ్వు ల్యా లాప్ టాప్ లో చేస్తావా ఇప్ ఆన్సర్ చెప్పవు
ని తాలకాయ నేను చేస్తే చెప్తా కదా ముందు వీక్ ఏం చెప్పలేదా నాకు వస్తే కదా చేసేకి ముందు ఆయన చెప్పినాక నేను చేస్తా ఇంగా
వస్తాయిలే పా ఆన్సర్స్ అన్ని తన్నుకుంట వస్తా మళ్ళీ ఎగ్జామ్స్ ఎగ్జామ్ టాప్ చేస్తారు మళ్ళీ రేపూ క్లాప్స్ నేను గట్టిగా కొడతా రేపు కొంచెం
ఒసేయ్
ఆ కిందంది బ కింద బాక్స్ లో ఉంది బాక్స్ లేదా వచ్చిందా పా పా వచ్చిందం వచ్చిందంట కానీ తీసుకుందే లేదా మనకి ఎట్లా తెలుస్తది సర్గలే ఉండు పోదాంలే చెప్పే
హ్
ఏమి నీ దగ్గర కెటిలు ఉందా నీ దగ్గర
నా అత్త లేదువే
హీటరూ
హీటరూ లేదు.
పోనీ ఐరన్ బాక్స్
ఐరన్ బాక్స్ తను దగ్గర ఉంది.
నీ దగ్గర
నా దగ్గర లేదు.
ఎందుకు వే నువు ఇంకా అంటే నా దగ్గర కూడా లేవు అనుకో అది వేరే విషయం
కాదు నేను ఫస్ట్ ఇయర్ లో అక్కవాళ్ళ రూమ్ లో అడుగుట్టానా ఫస్ట్ ఇయర్ నుంచి సే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంతా మేం ముగ్గురమే ఉన్నామా అక్కావాళ్ళ దగ్గర ఐరన్ బాక్స్ ఉన్నింది. అక్క వాళ్ళ దగ్గర ఐరన్ బాక్స్ ఉంది, కేటిల్ ఉంది. ఇంకా అన్నీ ఉన్నాయి. డ్రైయర్ ఉన్నింది. థర్డ్ ఇయర్ లో తను అవతల రూమ్ నుంచి ఇవతల రూమ్ కి వచ్చింది. తను దగ్గర ఐరన్ బాక్స్ ఉంది. ఆ అదేంది స్ట్రైట్నర్ ఉంది, డ్రయర్ ఉంది. ఇన్నన్నాయి. కేటిల్ అక్కా వాళ్ళ దగ్గర ఉన్నింది. ఇప్పుడు లేవు. అయినా నేను కెటిల్ తో ఏం చెయ్యను వాళ్ళు మ్యాగీ చేసుకొని తింటారు అంతే. నే నేను తినను అది. ఇంక నాకేం అవసరం. కెటిల్ తో ఐరన్ బాక్స్ అంటే తనుతోంది తనూ దే యూస్ చేస్తా ఉంటా ఇంకా హెయిర్ డ్రయర్ అయి కూడా ఏ పెట్ట నిన్న ఇష్ట అయితే ఏం పని నాకు ఏం చేస్తాం
నీ హెయిర్ కి స్ట్రైట్నర్ పెట్టాలంటే ఓయమ్మా. ఒక ఇద్దరు ఒకరు పట్టుకొని ఒకరు చక్కగా లాగాలేేమో ఇద్దరు కావాలా?
అసలా అవన్నీ ఏం పడలా
హ్మ్
అప్పుడు లాస్ట్ ఇయర్ అక్క వాళ్ళు ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఎందన్నా మాల్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్తా తల స్నానం చేసి అప్పుడే ఎర్లీ మార్నింగ్స్ అలా వెళ్తా ఉన్నాం కదా అప్పుడు ఎప్పుడైనా ఒకసారి అట్లా డ్రైయర్ పెడతాన్నా. ఉమ్ మళ్ళీ అది కూడా మానేసినా.
డ్రయర్ పెడితే కూడా జుట్టు పోతుందంట. ఏంది